హలో వినిపిస్తుంద ఆ వినిపిస్తుంది ధే ఎట్టి చేస్తన్నావ్ ఏం ఏం లేదు నిన్ననే కాళహస్తి కి వెళ్లేసి చిన్నానా అవునా ఆ అందుకు నిన్న నేను అవైలబుల్ గా లేను ఆ తిన్నావా ఆ తిన్నా వెేను తిన్నావా ఆ తిన్నా అవునా నేను పొంగలి చట్నీ
ఓకే ఆ
ఏం చేస్తానవే
ఏం చేయలేదే ఖాళీ గానే ఉన్న ఆఫ్టేర్నూన్ ఆఫీస్ ఉంది
అవునా
ఆ వెళ్ళాల టెన్ లెవెన్ క అలా స్నానం చేసేసి వెళ్తే సరిపోతది. హూ మార్నింగ్ ఎయిట్ థర్టీకే లేసా. హ
ఉమ్ ఏట్ థర్టీ క లే అంటే ఈ నైట్ వచ్చేతలకి ఎంతైతుంది
నైట్ వచ్చే సరికి లెవెన్ తర్టీ కరెక్ట్
లెవెన్ థర్టీ అవుతుందా
ఆ అంటే టెన్కే మాకు అయిపోతుందా బట్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్ ఇట్స్ వెయిటింగ్ అందరు రావాలి కదా
ఆ
అందరు వచ్చే వరకు ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వెయిట్ చేసి ఇక్కడికి వచ్చేవరకు టెన్ థర్ ఫాట్ టీ మినిట్స్ థర్టీ మినిట్స్ జర్నీ బట్ ఇంకా ట్రాఫిక్ ఎక్ ఎక్కువ ఉంటాది కాబట్టి కొంచెం లేట్ అయితుంది
ఉహు అంటే ఏంది మే ట్రాఫిక్ చాలా ఉంటే ఏం చేస్తారు. అట్లనే ఆన్ చేసుకునే పెట్టుకోనే ఉం
ఆ ఆన్ చేసుకొని అట్లనే పెట్టుకొని పోయిన తర్వాత ముందుకు వెళ్తారు
అట్ల అయితే ఊరికే పెట్రోల్ డీజిల్ బొక్కద అ న్ చెేపు ఆట్ అట్లనే ఆఫ్ చేసి పెట్టినామంటే కొంచెం ముందరికి పాల్న కాని మళ్ళీ ఆన్ చేయాల్సి వస్తాంది
అవును నైట్ టైమ్స్ అయినా ట్రాఫిక్ ఏ స్వామి ఇక్కడ ఏంది ఎంతసేపు వెయిట్ చేస్తా ఉండాలనో చిన్న చిన్న సిట్ టౌన్లలోనే మన టౌన్ లెక్క అట్లా
అవునా అదే చెప్తాన్నా ఇది ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాలే ఉండడాన్ తెచ్చుకుంట పోని గాని ఏమైనా ట్రాఫిక్ లేకకుంటే కానీ అదే హాఫ్ అన్ అవర్ పడుతదంట అండి
అవును నిజంగానే ఇంత ఇక్కడే అంటే మా పెద్ద ప్రొద్దటు అది ప్రొద్దుటూర్ అంత సిటీ కాకపోయినా కానీ కొంచెం తక్కువే కానీ అయినా కానీ ఎక్కువ ట్రాఫిక్
ఆ అది చానా పెద్ద సిటీనే గా ఇది
ఉమ్ సిటీనే కానీ అఔట్కట్స్ లో కదా మేము ఉండేది
అవునుగాద్ ఆ అయినా గాని ఓకే ఓ లో ఉన్నా కానీ ఎంత దాచుకుందంటే నన్ను లోకల్ నార్మల్ గా లో వాళ్లు చూస్తే ఎవిడెన్ ఉంటాయి ఎ కాదా ఆ ఏం లేదు వే నే నిన్నే కాళహస్తికి పోయేసొచ్చినాము చాలా బాగా దర్శనం అయిపోయింది చాలామంది ఏమతరు మనలోనే ఇంకా ఉన్నారు జనాలు అసలుకి చాలా చాలా ఫేమస్ కదా
అవును ఇంక ఎప్పుడుసవ్ ఆహా లేదు ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా అందరూ వెళ్తా ఉంటారు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇం పిల్లలకి
అయిపోయి వెళ్తా ఉంటారు అదే అదే అనుకున్నా నేను కూడా ఏ స్వామి ఇంత జనాలు ఉన్నార అంటే నార్మల్ గా కానీ ఆడ చనా ఏమంటారు చనా చనా ఎం ఫేమస్ అనమాట అది కాళహస్తి అనేది అక్కడ హోమా ఇప్పుడు నార్మల్ గా ఏమైనా దోషాలు ఉన్నాయని చేయిసుకుంటారంటా కదా ఆ అట్లా అనమాట అసలు ఎంత విశేషంగా ఎంత బాగున్నారంటే శివలింగం ఉంటది అమ్మవారు ఉంటార అనమాట
ఓకే సే ఆ
శివలింగం ఏందంటే లింగానికి నా నార్మల్ గా సర్పాలు అంటే పాములు ఉంటాయిన్నమాట ప్లస్ ఇంకొకటి ఏందంటే కిందా ఆ ఆ ఏమంటా స్పైడర్ స్పైడర్ ఉంటారు వే కిందా లింగం ఎంత పెద్దగా ఉంటంద అంటే మనం మనిషి ఎంత ఎత్తు ఉంటది లింగం
ఓకే శ్రీ హళహస్తి లోనా నంది ఏదో పెరుగు తా ఉన్నాడంట కదా కాదా ఆ ఓకే ఎక్కడది మహానదిలోన
మహానందిలో నంది పెరుగుతా ఉంటది
అవునంట పెరుగుతుందంట ఫస్ట్ చిన్నఉంద చిన్నగా ఉండిందంట ఇప్పుడు పెరుగుతదంట అందుకని గోడలు కూడా ఏదో తీ తీసేసినారంటా నే
ఆ ఎళ్లిన యే చానసా సార్లు ఎళ్లిన అక్కడా ఎట్లా అంటే ఆ నందికి చెవులో మనకి ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే నెరవేరుతాయి చెవులోనే చెప్పాలా గట్టిగా అర్చకూడదు
ఓకే
తెస్తదంట అంట అంత విశేషమైనది ఆయన ఆ అతను ఆయన నంది కనుక లేసిందనుకో ప్రపంచం అంతా ఏమంటారు వెళ అంద ప్రపంచం అంతా ఇంకా అంతే ఇంక అంతం అయిపోతది ఆ అంతే వి చాలా అస్సలు ఏ ఆ అందుకే చెప్తున్నా అందుకే గోడలన్నీ పగలగొ ట్టేది ఎందుకంటే అదంతా కది పగిలిపోయినా గానీ అది లేస్తదంట నంది నార్మలగా బండలాగనే నంది పనికు నార్ మనకు కూర్చుంటే ఆవులే ఎట్లుంటాయివి ఒక ఒక వల్ల గుర్చోయింటాయి కదా ఆ అట్లా అట్లాంటది ఆ షేప్ ఉంటాయి చానా పెద్దగా అయిపోయింది నంది
ఆహా నేను చూడలేదువే అట్లా అంటే మీరు ఒకసారి పోయి మళ్ళీ ఒకసారి పోతారు కాబట్టి మీకు బాగా అర్థమైతాది అంటే ఇంప్రూవ్ అయిందా లేదా అనేది
ఓ
మేము ఒకసారి కూడా పోలేదు గదా ఇ ఇట్లా చెప్తే వింటా ఉంటామా
అవునా వెళ్దాం లేవ నువ్వు న ఊరికి వెనక వస్తే ఖచ్చితంగా వెళ్దాం లేవే అ నీ చోట్లకి
ఆ
అే అసలు లే నిన్న నిన్న కాాలాస్కి నిన్నన్నరకి చికెట్ లో పోయి అంటే వచ్చితనికి ఎయిట్ అయింది వేయి నైట్
అవునులే
తిరుపతి దగ్గర వే అది ఆ తిరుపతి దగ్గర వెళ్ళేసి మళ్ళా రిటర్న్ రావాలంటే లేట్ అవుతుంది కదా తిరుపతి అంటే ఆ అ దేవే లో అన్ని చోట్ల తిరుగుతా ఉన్నా ఎట్లా ఎందుకంటే ఇంట్లోనే ఉన్నా కాబట్టి ప్రస్తుతానికి ఆ మళ్ళీ లేదంటే ఊరికి కే ఏ ఊర్కే టైమ్ వేస్ట్ అట్లే ఎప్పుడే వెళ్ళక్కక్కొనడానికి వెళ్ళాలి కదా అన్ని చూడాలి కదా వాటి పట్ ఇంకొక అమే వచ్చిందండి లో అసలు అమే పరిచయం అయింది అన్నమా అమ్మ కూడా ప్రొజదుటూరే ఉంటారు చానా అసలు ఎన్ని గుడ్లు అంటే అమ్మ ఒక సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ ఏజే ఉంటది సిక్స్టీ ఇయర్ దాకా ఉంటది ఆ ఒొక్కటిేవ మొత్త త్తం కా సి కి పోయిందంట కన్యాకుమారికి పోయిందంట కేదర్నాథ్కిి పోయిందంట చాలా మొత్తం అన్ని వరల్డ్ వైడ్ ఇండియాలో ఎన్నిైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు తిరగాలనేది అమ్మా అంట అన్ని గుళ్ళు తిరిగిందంట
అట్లా తిరగాలన్నా కూడా అదృష్ట్యం ఉండాలి వే నిజం
వాళ్ళు పోయిరి నిజంగానే పుణ్యం చేసుకోనీ ఉండాలి పోయి పోయిన మంత్ అయితేవ మూడు సార్లు పోయినండి తిరుమలకి
ఆహా నువ్వు ఫ్యామిలీ అంతా పోయినారా లేకుంటే ఎట్లా
ఫ్యామిలీ అంతనే పోయినాము కానీ అమ్మ రాలేదు అమ్మ డాడీ రాలేదు మేమందరం పోయినాం అనమాట ఆ ఆ ఆ వాళ్ళు పెనం వే ఆ అదే చెప్తాందా అసలు ఎంత విశేషం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వే బస్ లో వెళ్ళి బస్ లో వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపినామ్ ఇంకా చెప్పింది ఇట్లా ఇట్లా చేసిందా పాాప అనేసి ఈ రోజు చెప్పింది నిన్న మర్చిపోయిందంట నిన్న ఫోన్ మాట్లాడేదలి ను్ చూసుకుండేది లేదా ఫోన్ లో ఎవరు ఫోన్ చేసినారో అంటే నాకేమ అవసరము మిస్డ్ కాల్ పడితే పైన అట్లే ఉంటే
నేను బాగున్నావా అని కూడా అనలే నాకెందుకో
ఉమ్ ఆ దే అదే చెప్తానిన్న అమ్మ ఏమైనా చెప్పాలా మనసా అని అంనిందంటే అంతలోక కట్ చేసినావ్ అని సర్లే అనేసి ఇంకా కట్ చేసిందాన టా
వేరే మూడ్లో ఉన్నానా నిన్న అంతా అసలు నిన్న నుంచి ఈ రోజు దాకా ఏం బాాలేదు
ఏమైంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆ
అవును అదే ఏడుపూ ఒక్కటి తక్కువ కాదు అదే ఎక్కువ జరుగుతాంది
ఏ ప్రాబ్లమ్స్ ను ప్రాబ్లమ్స్ ఫేస్ మనల్ని బయపడాలి వే అసలకి ధైర్యం లేద్ ఏం కాదు లే వే అంతే అన్ని చె ట్టయితా ఈ ఏం కాదు నువ అయన్న ఆలోచిస్తా ఉంటే చాలా కష్టం పోతారు చెప్తున్నా ఆలోచన అసలు నాకైతేనే ఇంటికి పోవాలనే ఉద్దేశ్యమే లేదు ఏం వే
ఏమో నాక్ పోవాలనిపించట్లే క
అక్కడే ఒక మంచి స్టేబుల్ గా ఉండే జాబ్ చూసుకోవాలనా
ఆ అటనే ఉంది
ఆ అంతేలే ఏముంది అయ నువవు ఏమి ఆలోచించద్దు ఏమైనా కాని మనుషులకి రాక మానవుళకి వస్తాయ ఏమి ప్రాబ్లమ్స్ ఎవరికైనా మనకి రావాల్సిందే మనం ఫేస్ చేయాల్సిందే ఏంటైనా కాని ఇప్పుడు మనం వద్దంటే అం ఆగు వత్తాయా ఏమిీ లేవు కదా వచ్చే ఎట్లా వస్తా అంటాయి నువ్వు ఏం భయపడద్దు ఏం కాదు అందరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏమంటే నువ్వు చెప్పుకుంటావు అంతే
అది నిజమే అనుకో బట్ ఎక్కువ అయిపోతున్నాయ నిజంగానే బా ఓ ఎక్కువ భరించాల్సింది వస్తుంది ఈ ఏజ్ నుంచి చె
ఏం కాదు లేవే ఈది ఏదనిలే ఈ కాలంలో ఎవరికైనా ఏం జరుగుతుందో ఏంవొస్తున్నాయో కూడా అర్థం కాకుండా ఉంది
ఉమ్
ఏం ఆలోచించాకపో తిన్నావా పొద్దున్న బానే టిఫిన్ ఇవన్నీ ఆలోచించుకోకుండా తినుకోకుండా నిన్న తిన్న తిన్న తిన్న ఆ ఏం కాదులే అవన్నీ ఇంకా వస్తా ఉంటాయి ఏం చేయాలివేఇగా ఎవరి మన మనకికాక జంతువులుకి వస్తాయ ఏమి
అది నిజమేలే
ఇంగేమ్వే సరేవే అయితే ఉంటావే ఆ సరే స